ఏం చేత్తాలేదు రా నువ్వు నువ్వు ఏం చెత్తున్ మంచిగా ఉన్నావా ఇట్ వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారా మరి
అందరు మంచిగున్నారు అన్న తింటానా చికెన్ బిర్యానీ చేసుకున్నామ్ ఈయాల
చికెన్ బిర్యానీయా ఎలా ఏంటి స్పెషల్ ఈయాల ఏం స్పెషల్ అంటాను ఈ రోజు స్పెషల్ ఏంటిది చికెన్ బిర్యానీ అంటానావ్ అతా కాటా అంట
మా చెల్లె పుట్టినరోజు ఈయ్యాల
అవునా మరి నన్ను ఇలవలే గా మరే
ఏ మర్చిపోయినా ఇగా కొత్త ఫోన్ కొన్నా నెంబర్ లేవు అట్నే ఇగా అవులే
పద్ పూలనా చూసుకోవాలి కదనే ఇ సోఫదికి ఇచ్చనే ఉంటంది రమ్మాన్ది.
ఏ ఇగా గలవక పోతామా తీరాదు
కలపోతా అంటే కలిసేదే ఎప్పుడెప్పుడో కలుస్తాం మనం ఆ పండగల పబ్బాలకు గైనా కతం మరి ఇప్పుడు ఇలాగండే ఎప్పుడు పిలుత్తావు మరి
ఇగా పిలిస్తేరే ఇగా ఈ సారికి ఇక తప్పైంది గానీ ఇంకోసారి వెళ్తాయి అడి
అద మొన్న ఇంటర్ పరీక్షల మార్కులు మంచిగా వచ్చాయయి మరి దావతలేదా మరి దావత అని ఇస్తావా చెప్పుతే
ఏ దావతిత్తా ఇగ ఈసారి పండడుగ కొత్త అప్పుడు దావత్ ఇత్తలే
అవునా మరి మరి ఏమేమిత్తవ మరి ఇప్పుడే చెప్ పలా మేము ప్రిపేర్ అయి్య ఉంటాం మరి మా ముగ్గురు దోస్తులామ్ ఉన్నాం
ఇగ మీ దోస్తులు మీ తమ్మని అంత పట్టుకరాయిగా
మరి నీ అంత బడ్జెట్ ఉందా మరి
ఏవో ముప్పై వేలు ఇత్త గాని తీఇగ
ముప్పై వేలు ఓహ బానే ఎంత సంపాదిస్తాను రా రోజు
ఏ రోజ కనీసం మామిడి కాయలు తెంపబోయిన ఇ దాసుకున్న పైసలు ఆయన్ని కలిపి మీకు ముప్పై వేలు ఇస్త అంతే
ఎన్ని రోజులు పోయినా మామిడికాయలు తెంప
ఓహ పదిహేను రోజులు పోయినా
ఎంతెంత ఇచ్చిండ్రు మరి రోజుకి ఎంతని మాట్లాడిండ్రు
ఏ రోజుకు ఆరు వందల యాభై అట్ట
ఆహ మరి మంచిగా మంచిగా మంచిగా చేసినాం పన్లు మరి
మంచిగ నే చేసిన
అదే మరి మరి వా నువ్వు రేపు సెట్ చేస్తా అంటే నేను మని చెషడ్ చేస్తా ముగ్గురిని
ఇగా ఒక రెండు రోజులు అయితే రా రాదు ఇక ఇప్పుడు రేపు అంటే కాదు కానీ రరా
రెండు రోజుల అ మరి ఎలానే విలువలేదుక మరి రేవ ఎల్లుండి కూడా మరి ఆ రెండు రోజుల అంటాను్ స్కిప్ చేస్తాం మరి మళ్ళ
ఏ ఇక పొడిగించాను కాగానీ ఇక ఇక ఎల్లుండ రాదా పక్కా ఇక నలుగురు ఐదు రండి యః
నలుగు ఐదుగురు వ త్తం కానీ మరి ఇంట్లో వాళ్ళు లేమన్నారు మరి
ఏ బయటికి చెట్లలా పోయి ఇక తింద మంచి దావా చేసుకున్నాను కల్లుఅ పట్టుకర ఒక ఆరు బాటిళ్లు
కారు వాటిల కల్లా మరి నువ్వే సెట్ చేయాలి మరి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి దావతచ్చను నువ్వే
ఇక నేనే సెట్ చేస్తా కానీ పైసలు నేను కొడతాగాని
మరి ఆయన బాటిలు ఇ బాటిలు మళ్ అయ్య పోతే తిడతారు మరి వాళ్ళు
ఇక బాటిలు ఇస్తా ఇక మన తాగనాకి తీసుకోదులే మళ్ళా
అసలు గౌన్లోలు తక్కువలు కాదు
ఏం చేద్దామరి తాగినంక ఇంకో ఆరు బాటిల్ లే ఇగ
ఏ నాతో న ఇద్దరే ఇద్దరే వచ్చేది అంటే ముగ్గురు అంటే నాతో ముగ్గురు అన్నా నీకు తెలుసు మీ తమ్ముళ్లు ఉంటారు చూడు ఇద్దరు తోక పట్టుకొని తిరుగుతుంటారు
ఆ తూక పట్టుకుంది తమ్ములు ఉంటారు మీ తమ్మును వాటుకరాాయిగా
హమ్ మరి మీ అక్క కూడా వస్తాన్నారు మరి తోక పట్టుకొని
ఆ అయ మా అక్క కా ఇక మీ అక్క ను కూడా వాట్కరా వీళ్ళ వీళ్ళ కోటి సపరేట్ మాకు మనకు సపరేట్ గా
ఆ మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళ సపరేటు కళ్ళ బాటిల్
ఏ వాళ్ళ కల్లు ఏడ దా తరే తమ్సప్పులిద్దాం
ఓ ఇంక వాళ్ళు తమ్సప్ లే తాగుతాల్లా
ఆ
అది వాళ్ళ చిన్నపాటయి వాళ్ళ చిన్నపాటే ఇంక వాళ్ళది
ఆ ఇగ మనదైతే గట్టిగా ఉంటది గానీ వాళ్ళది ఎట్టా చిన్న పొరగాల్లా ఇంకా
లైకో పోయేటట్టు ఉన్నదిగా మరే
ఏ మన ఖర్చు ఖర్చు భయపడదు ఇగ మనం ఏసి పడేయాల
అంతేనా తగ్గద్దు దే ఇక్కడైతే తగ్గొద్దు ఏడ తగ్గినయి కదా అని ఈడ తగ్గట్టు తగ్గద్దు
ఆ ఇక్కడ తగ్గుద్దసలే షెప్పు నీకు ఎంగేం గావాల ప్పు నేను దెప్పిత్తా రేపు దెప్పిత్తా ఎల్లుండి ఇగ మన పార్టీ నడుసు నడవాలి ఇగ
ఇయ్యంగురా మన కల్లు చెప్పినాము మన కుండ సికన్ చేద్దామా ఆడ చెట్లల్లా
కుండ షికన్ ల నాయు కేడెనిమి నాటుకోల్లు కోత్తా
ఎనిమిది నాటు కోళ్ళు కోత్తావా మరి కుండలు ఎన్ని కావాల మరి
కుండలు ఒక్క దాంట్లో రెండు కోళ్ళు పడితే ఒక
పెద్ద పెద్ద కుండలు పెద్ద కుండలు గావాలె చిన్న చిన్నవి గాదు మనం పెద్ద కుండలు తెత్తే ఓ బహుబల్ సినిమా ల పైసలోత్తాయి జూడు అలా
ఆ ఆ
కుండాగా అయితే మనకు సెట్ ఐతదిగ నువ్వు నాటుకోల్లు అంటానావ్ మంచిగ గట్టిగ్గావాలె టాన్సిప్ గావాలె అట్లా మరి
షేద్దాం ప్లానింగ్ గట్టిగనే ఉండాలి మనది ఎల్లుండి ఇగ కన్ఫామ్ ఇగ తప్పేకుల్లి ఇగ
ఇగ తప్పిచ్చుడేముంది నువ్వు గింతగన ఆఫర్ ఇచ్చినంక ఇగ మనం వదులుకుంటాం
ఆ మీ మీ పెళ్ళైతు మరే ఇప్పుడు మారే
నా పెళ్ళి ఇగ ఈ ఈ నెల రెండు నెలల తర్వాత మాట్లాడిళ్ళు మొన ఆ మొన్ననే మాట్లాడిళ్ళు ఇగ రి రిసెప్షను అదే ఎంగేజ్మెంటు అంటాడు జూడు అదొచ్చే వచ్చే నెలలుంది ఇగ నిన్ను పిలువకుంటే ఎట్లుంటా మరె
ఆ
ఎల్లుండి దావత్ ఇత్తానావ్ మల్లి నిన్ను పిలిత్తే నువ్ ఫీల్ గావా
ఏ ఇగ ఎంత ఏమిత్తానావ్ మరి
ఏంటి ఏమిత్తానావ్ అంటే నువ్వు అడిగింది ఇత్తా ఇగ నీకేం గావాల జప్పు నువ్వు అడిగిందా దానికి దీత్తా
ఓ ఓక్క రెండు యాటలియ్యరాదు ఇగ మా ఫ్రెండ్సును తీసుకొత్తా ఇయ
యా ఇయ నీకు మరి వద్దా తావడానికి వద్దా
ఏ తాగుతానికి కల్లు జాల్లే ఇగ నిన్ను గూడె కిబ్బంది పెట్ట నువ్ నాకు ఇష్టం లేదే
అబ్బా నా గుండె పిండిస్తున్నావురా నువ్వైతే
ఆ ఏం జేద్దాం మరి ఇగ నువ్వంటే అంత ప్రేమ నాకు
సరేగానీ మరి మీ అక్కలని తీసుకురాకు మరి ఆళ్ళు కుంభకర్ణులు తిన్నట్టు తింటారు మళ్ళా
వాళ్ళొద్దు అక్కడ ఫంక్షన్ కాడ ఇబ్బంది ఐతుది ఆగడ ఆగడ జేత్తారు
ఆ అదే వాళ్ళు మళ్ళా స్ స్టైల్ చేత్తరు మళ్ళా ఎక్కువ
ఆ
అదొక్కటే ఇబ్ ఇబ్బంది కాదు అదే ఇబ్బంది పెడుతది
ఊమ్ సరే తీస్కరాన్ లే నీక్ షెప్పకుండా వస్ ఇంట్లో కూడా చెప్పను ఇగ
ఆ మనం వేరే సోట చేద్దాం ఇటు మ్ ఇటు నా నడుత్తనే ఉంటది మీరు జెయ్యట్లేదు ఏంటో
ఆ ఒక ఐదారు కిలోలంతా కూల్ కేక్ పట్టుకో వొత్తాం
ఆ ఎందుకు కూల్ కేక్ ఎందుకు
కట్ జేపిత్తాం మేం నీకు
ఊహు ఏ నాకు నీ నా కూల్ కేక్ నచ్చదు కదరా
నార్మల్ దేనా మరె
ఆ నార్మల్ దైతే బెట్రు మళ్ళా ఆ కూల్ కేక్ మందం ఇంకా తా తాగడానికి ఒత్తి
ఆ సరే సరే మరి నీ కొక్కనికే ఇష్టం ఉండే ఇక మరి మా అక్క కని ఇష్టం ఉండదు ఇగ మరి
సి ఇప్పుడు వద్దన్నా కదరా వాళ్ళను వాళ్ళు ఎక్కువ తింటరు ఈ స్టైల్ చేత్తరని
అంతే ఆ కరెక్టే
హా మళ్ళా ఒకలే తినే ఒక్కలే ఒకలే తినే తెల్వదు ఒక్క కేకు
ఆ అవును అవును అందుకే ఇ నార్మల్ కేక్ తెద్దాం
ఆ కేకులు చాక్లెట్లు పడి సచ్చిపేటోళ్ళు ఉన్నారు మళ్ళ మన మన దాంట్ల
ఆ కరెక్టే
ఈ ఒక్కసారి ఔపడితే ఖథమే ఇక
ఇగ రేపే బయల్దేర్తా ఇగ
రేప్ దేనికి?
ఇక మీంటికాడ ముందు పనులు చేయద్దా మేము మరి
ఏం పని?
ఇవన్ని ఎంగేమంట్ పనులు ఉంటాయ్
ఏ గిప్పుడే ఇంకా నువ్ పా వత్తే పది రోజుల ముందు రావాలి గాని గిప్పుడ్ ఇప్పుడు వచ్చి ఏం చేేత్తవ్ ఇప్పుడు ఏం చేత్తలేం ఇప్పుడు
ఏ మీ ఇంటికి రంగులు ఎయ్యాలి బండలు వేపియాలె
ఈ ఇప్పుడు వేసుకుంటే అప్పటికి ఖరాబ్ అయితాయి మరె
ఏ ఖరాబు ఏమున్నది?
ఇంకా అప్పుడెందుకు పెళ్ళి రేపే చేసుకు అంటాలే నువైతే
ఇక ఫిక్స్ అయింది ఆనందం లా ఇక మాకు ఏం చేయల్నా అర్థం అయితలేదు
ఫిక్స్ అయినంత ఆనందం లోనా లేక్పోతే పార్టీ ఇచ్చే ఆనందం లేనా
దావత్ ఇత్తావని కొంచెం ఎక్కువ ఆనందం ఉంటది ఇగ
డబల్ రీ డబల్ డబల్ త్ దావతు మళ్లే
ఆ ఇక ఒక మా ఫ్రెండ్స్ ను పట్టుకొని వత్తే ఇక గజని పిరా ధావత్ ఐతే
ఎంతమందిని పట్టుకొని వత్తావ్?
వత్తరేమో పదిమందానికి వత్తరు మీ తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అక్కడ కలుత్తారే ఇక
హ్మ్మ్ ఇగా ఏ లే పాప ఇ అడోల్లగుడిద్డం మళ్ళ వాళ్ళు ఫీల్ అవుతారు
ఏ మనకు ఐద ఆరు వేలు కర్ యితే వాళ్ళకు కొరోనా వ మడ ఇ తంసుప్లు తాగుతారు గంతేగని
ఏ వాళ్ళు వాళ్ళు కూడా తినాలి కదరా వాళ్ళు మనుషులేనయే తినాలే
ఆ
హ్మ్మ్ తినొద్దామరీ వాళ్ళు వాళ్ళ
అంతేలే ఇద్దం ఇక మనతో సమానంగా కాకుండా ఒక రెండు మూడు వేలు తక్కువ చేసిద్దాంలే
సరే అని మరి నేను డీసీఎం పెట్టాలా లేకపోతే ఆటోలు పెట్టాలా అని సుత్తనం రా ఏది ఖర్చు తక్కువ ఉంటది అ ఆటోలు అయితే ఈ ఐద ఆరు ఉంటాయి మరి డిసీఎం అయితే రెండు ఒక్కటి అయితే సెట్ అయి ది
ఇక డిసీఎం మనది పెద్దరు కాబట్టి డిసీఎం పెట్టియ రాదు ఆటోలు అయితే వాళ్ళు కిరాయి ఎక్కువ అడుగుతది కానీ
మరి డీసీఎం ల అందరు పడతారు ఓ ఒక రెండు వందల మూడు వందల మంది వస్తారు మరి మన ఊరికి
ఏ రెండు మూడు వందల మంది పడతారు అయితే రెండు మూడు మూడు డిీసీఎంలే కావాలే
రొండు సాల్తాయి గా మరి
ఏ రెండు కాదు మూడు పెట్టియ్యారాదు ఇగ ఎండాకాలం అయే
అవును మళ్ళా ఎండాకాలం ఉడకబోతుందని ఏసీ పెట్టుంటారు ఏమో మళ్ళ
ఏ ఇగా వాళ్ళకు చిన్న పొరగాళ్లు ఉంట్ర పెళ్ళికిొచ్చేటోళ్ళు
ఏ ఇగ అంటే దాంట్లనే ఓ టేబుల్ ఫ్యాను పెట్టిద్దాం
ఆ టేబుల్ ఫ్యాన్ పెట్టిద్దాం
రొండిటికి రెండు రోండిత్ రెండింటికి రెండు రెండు డి సి ఎం లకు రెండు టేబుల్ ఫ్యాన్లు వెట్టియ్యలే
ఈ ఇగ మళ్ళ అల్లా ఏం సోలార్ ఉంటద మరే
ఆ ఇగా సుడాలే
అదే అయినా బ్యాటరీతోనీ టేబుల్ ఫ్యాన్ నడుతయ్యు గాదా సిన్నై
అస్తయి కానీ అ పోరాగాలు మళ్ళా తీట పనులు చెత్తే కరబ్ అవుతాయి కదా
ఆ కరెక్ట్ కరెక్ట్
ఇక కరెంటు అయితే భయపట్య్వచ్చు షాక్ కోడుతుంది అని
హ్మ్మ్ హ్మ్మ్
హ్మ్మ్ మళ్ళ
ఎక్కడ చెత్తనవ్ మరి నువ్వు ఫంక్షన్ ఎక్కడ మరే
ఫంక్క్షన్ ఇక్కడ క్క ఏ ఇంటికాడ కాదు ఫంక్షన్ హాల్ లానే ఫంక్షన్హాల్ ఇంటి ఇంటికాడ అంత జాగలేదు ఇక ఫంక్షన్ల్లోే పెడదామని అనుకుంటున్నాం అందరం
మా దోస్తుగానికి ఒక డీసిఎం ఉన్నది ఇంకా మా అంటే ఏంటో రెండు కార్లు ఉన్నాయి
హ్మ్మ్
ఇక్కడ నుంచి ఒకటి కార్ కట్టుకస్తాండి
మరి మాట్లాడరాదు మీ దోస్తుగంది ఒక డీసీఏం ఉంది అంటున్నావ్ మరి ఒకసరి బయడాలోకిచా సారి కొంచెం తక్కువేటడు చూడనా మనం మనమనే
ఆ సరే ఇక ఇక నీ పిల్లని చెప్తే ఇక వాడు వ్కోడు అసలేే అసలు ఉద్ద పైసలు వద్దంటాడు
అట్ ఎట్లుంటది మళ్ళా వాకుండ వద్దా మళ్ళా పెట్రోల్ కదా
ఆ వాళ్ళకి కూడా వెళ్ళాలి కాని మానవడు కాబట్టి తక్కువనే తీసుకుంటలే
ఉమ్ అదే తక్కువ అట్లయితే మంచిదే మనకు కూడా మరే నేను ఇంకో మాట వచ్చింది బిర్యానీ పెట్టాలా మరి మటన్ పెట్టరా చూస్తున్నాను
ఈగ ఫంక్షన్ అలా ఇ బిర్యానీ పెట్టరా అది పేరు ఉంటుంది పెట్టం పేరుంటుంది ఇక
పిన్న పేరు ఉంటే తక్కువలో అయిపోతుంది మళ్ళా
ఆ ఇంత చికెన్లు ఓక